వినండి.
గుడ్ ఈవెనింగ్ అండి చెప్పండి ఆహ్ బాగున్నామండి మీరు బాగున్నారా!
ఆహ్ బాగున్నామండి ఏం చేస్తున్నారు.
ప్రజెంట్ అయితే పిల్లలకి పండపెడ్తున్న అండి పిల్ పిల్లలు. అందరూ పండపెడుతున్నా అండి మీరండి.
ఏంలేదు అండి కూర్చున్నాను ఉట్టిగ.
ఆహ్ ఉమ్.
ఉమ్.
ఆహ్ తిన్నరాండీ.
ఆహ్ తిన్నాం అండి మీరు తిన్నారా.
తిన్నామండి మీరేం చేసారండి వంట.
మేమ్ ఈరోజు పన్నీరు చేసామండి మీరేం చేసారు.
ఓ మంచిది నా ఇవాళ మేము మటన్ చేసినం అండి. చాలా రోజులైంది తినక అని మటన్ చేసుకున్నాం అండి. అది కాకుండా ఇవాళ ఉగాది కదండి అందరు చాలా మంది కోస్తారండి. విలేజ్ మాది ఇక్కడ చాలా మంది మన్. జర మీర గొర్రపోతులకి గల్లిచ్చికోస్తారు.
ఉమ్ ఉహూ.
ఉమ్ ఉహూ. నిన్న పన్నీర్ మస్తు చేసినట్టున్నారు కదండి. నాకు కూడా చాలా ఇష్టంమండి పాలక్ పన్నీర లేకపోతె. పన్నిరా.
ఇంట్లొ పన్నీరే అండి.
అవునా ఎలా చేస్తారండి మరి పన్నీరు.
కట్ చేసుకొని ఫ్రై చేయాలండి కొంచెం ఆయిల్ వేసి. లైట్ గా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని. ఆనియన్ టమాటోస్ కొంచెం కాజు ఇవన్నీ లైట్ ఫ్రై చేసు. కోవాలి కట్ చేసి ఫ్రై చేసుకొని మిక్సీ చేయాలి. మిక్సీ జేసి కొంచెం ఆయిల్ వేసి అందులో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు. వేసి కొంచెం దోరగా వేయించిన తర్వాత ఈ పేస్ట్ అనేది వేసుకో. కోవాలి టమాటో పేస్ట్.
ఉమ్.
వేసుకొని అందులో కొంచెం కారము ఉప్పు వేసిన్తర్వాత. అయి పన్నీర్ వేసుకొని కొంచెం పెరుగు కలిపి పన్నీర్ వేసుకుంటే. ఆయిల్ పైన ఆయిల్ వచ్చే వరకూ ఉడికించాలి.
ఆహ్.
పన్నీరు రెడీ అయిపోతదండి.
ఇప్పటి వరకి నేనైతే చేయలేద్. అండి కానీ బయట హోటల్స్ లో తినండి సూపర్ ఉంటదండి కర్రీస్. అసలు నాకు చాలా ఇష్టం.
ఉమ్ నేను మేము చాలా చేస్తాం ఎక్కువ ఈ మధ్యలో ఎక్ కొంచెం తగ్గింది.
ఉహు మీకు ఇష్టమైన కూరా అండి.
ఆహ్ ఇష్టం అండి.
ఉమ్ మీకు ఇష్టమైన కూర.
నాకు ఎక్కువ ఆలూ ఫ్రై అంటే ఇష్టం చికెన్ ఇష్టం అండి.
ఉహూ. నాకా అండి చికెన్ ఫ్రై అంటే ఇష్టం అండి. ఇంకా కోడి గుడ్డు చారు అంటారు కదండి. అదంటే ఇంకా చాలా ఇష్టం అండి ఉమ్. కోడి గుడ్డు చారు అసలు మస్తుంటదండి అది. అది ఇన్ని రెండు రోజులైనాక తింటారు మా నాన్నీ. ఉమ్ ఇంకా. ఆహ్ అయిపోయిందండి మాది షాపింగ్.
ఉమ్ మరి ఇవాళ్ళ ఉగాది కదా ఇవాళ్ళ ఏమన్నా చేసుకున్నారా.
అదే అండి ఇవాళ ఉగాది అని మటన్ తెచ్చారండి మటన్.
ఉమ్ ఇంకా అదిగా మటన్ మటన్ కాకుండా ఇంకా స్పెషల్స్.
పూరి అండి పూరి ఇంకా ఏందంటే ఇగా షాప్. పింగ్ పోయినమండి షాపింగ్కి ఇంకా ఈ స్పెషల్గా ఎమ్. చేసుకోనేలండి ప్రతిసారి అయితే మేము గారలు అలా చేసుకుంటాం. ఆహ్ ఇప్పుడు చేసుకోలే షాపింగ్ పోయినం. బండి బనే ఖమ్మంలో కొత్ ఆహ్ చెన్నై షాపింగ్ మాల్ లో మస్తున్నాయ్ అంటే పోయ్. నమ్మండి.
అవునా అండి.
ఉమ్ మీరు చేశారా అండి షాపింగ్.
ఆహ్ చేసామండి మేము కూడా.
ఉమ్ హుహు ఏం దెం తీసుకున్నారు బట్టల్స్ ఏమన్నా కొత్త మోడల్ వచ్చినాయా మీకు.
ఆహ్ లేదండి నేను చూసి చూడలేదు పిల్లలకే కొంచెం తీసుకున్నాను. ఇగా లేడీస్ కంటికీ నేను చూసుకోలేదండి ఇగ హ్మ్
ఎందుకండి తీసుకోవాల్సింది మంచిగా ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయండి.
అవునవును అండి ఇగ ఇంట్రెస్ట్ పెట్టలేదు షాపింగ్లా ఇగ తర్వాత. పైగా చూద్దామని చేస్ తీసుకోలేదండి.
ఈసలా మేము ఇవా చెన్నయ్ షాప్. పోయినాబండే మంచిగా ట్వెల్వ్ థౌసండ్ పైగా అయినాయండి మాకు అయితే ఇంగి కూలింగ్ క్యాన్ ప్లేస్ కన్ కప్ సెట్ వచ్చిందండి
అవునా
ఆ అక్కడ మంచి ఆఫర్స్ ఇస్తున్నారండి ఇవాళ నిన్న బోయినా మన ఇవాళ గూడా పోయినా ఇవాళ గూడా అలానే వచ్చిందండి మాకు మంచిగున్నాయండి ఆఫర్స్ అసలు డిషెస్ బిర్యానీ డిషెస్ గూడా ఇస్తున్నారండి.
హ్మ్ హ్మ్
హ్మ్ ఆ మీరు గూడా మంచిగా అక్కడ చిన్న షాపింగ్ మాల్ మళ్ళి కొత్తది మాంగళ్య పడ్డదండి అక్కడ గూడా పోవాల్ సింది ఇంకా మీరు
అవునండి కానీ వెళ్లలేదు
హ్మ్మ్ ఏం పిల్లలు పండుకున్నారా అండి.
ఆ పడుకున్నారండి ఇద్దరు కూడా
హ్మ్ ఇంకా అండి ఈ రంజాన్ మీ మమ్మీ దగ్గరనె చేసుకుంటార
లేదండి ఎళ్తా నేను రేపు హ్మ్ రేపు ఎళ్లేది ఉందండి.
హ్మ్ ఈసారి తొందర అయిపోయింది కదండి రంజాన్
అవునండి తొందరగా అయిపోయినట్టు అనిపిచ్చింది.
అవు
హ్మ్
ఇంకా అండి మీకు విలేజ్ అంటే ఇష్టమా లేకపోతే సిటీ అంటే ఇష్టమా అండి.
నాకు విలేజ్ అంటేనే ఇష్టం అండి ఎక్కువగా విలేజస్ లో అయితే కొంచం మంచి వెదర్ ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం. స్వచ్ఛమైన గాలి,
హ్మ్
అన్ని అక్కడ కూరగాయలు పండ్లు గూడా మనకు దొరుకుతాయండి పెయినా గూడా
అ
అదే సిటీలో మాత్రం అలా ఉండదు పక్కన పక్కన్నే అసలు మాట్లాడుకునే వాళ్లుండరు ఏం లేదు హ్మ్ నా ఎక్కువగా విలేజెస్ అంటేనే ఇష్టం.
హ్మ్ హు
మీకండి మీకు విలేజెస్ ఇస్
నాగ్గూడా విలేజెస్ అంటేనే ఇష్టమండి. ఇక్కడ మాకు అందరు ఓ సపోట్ ఉంటారు అసలు ఇక్కడ ఉన్నంత ఫ్రీ అక్కడ సిటీ లో ఉండలేమండి మేము.
హ్మ్
హ్మ్ స ఫ్రీ అనేది ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉంటే మంచిగుండేదండి. కానీ ఇక్కడ అందరు మన చు ట్టాల్ కాకపోయినా మన సొంత బ్లడ్ గాకపోయినా పిన్ని బాబాయ్ పెద్దమ్మ చిన్నమ్మ మ అనుకుంటే పిలుసుకొని ఒక్కరి ఒక్కరు ఉకా కష్టాల్లో కూడా ఆదుకుంటామండి. అదే నాకు నచ్చిందండి ఆ విలేజ్ లో మళ్ళీ ఫుడ్ గూడా మంచిగుంటది. ఇంకా అండి మీకు ఆ మీకు ఇ ఫుడ్ మీరు సిటీలో యా అంటే తెప్పించుకొని తింటారా లేకపోతే ఏ నా పొలాల నుంచి పండించుకునేలా తింటారా మీరు.
అంటే ఇగ ప్రజెంట్ అయితే మేము ఇక్కడ ఉన్నా అక్కడ మార్ కెట్ నుంచి తెచ్చుకుంటాం అండి. హ్మ్ మార్కెట్ లోయె తెచ్చినయే కొన్ని తెచ్చుకొని వండు
అదే అదైతే మార్కెట్ అంటే మన ఇప్పుడు కూరగాయలు అయితే కొన్ని హైబ్రిడ్ గూడా వస్తున్నాయి కదండి. అదే మన మేము తోటల పండేస్తుంటే నాటి మంచిగుంటాయ్ టేస్ట్ గుంటాయండి మనం అంతట మనమే పండిచ్చుకుంటే అది ఆ అది మనకు హెల్త్ కి గూడా మంచిది. ఈ రోజులు జూడండి అందరు ఊకె హాస్పిటల్ గే బోతున్నారు చిన్న మాటికి గూడా హాస్పిటల్ పోతున్నారు
అవునండి.
హ్మ్ అందుకే నాకు విలేజ్ గూడా చాలా ఇష్టం విలేజ్ లో మేము ఎన్నైనా జేసుకోచ్చు అసలు మేము పా ఒగ సపో ల్యాండ్ దీసుకొని మంచిగా ఎకరా ఎకరం ల్యాండ్ దీసుకొని అయినా మంచిగా విల్ ఆ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవన్నీ పండిచ్చుకోంచండి.
అవునండి.
హ్మ్ ఇంత అండి.
ఆ ఇంకా చెప్పాలండి మీరు
హ్మ్ ఇంకా మీరు ఏమైనా జాబ్ చేస్తున్నారా అండి. హ్మ్ మీకు ఇష్టమండి ఇక్కడా మీకు విలేజ్ లో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తే మీరు చేస్తారండి గవర్నమెంట్ జాబ్ అయినా నార్మల్ జాబ్ అయినా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు లేకపోతే మనకు ఇప్పుడు సిటీలో అయితే ఎక్కువ ఉంటది కదా అండి సాల్రీ
అంటే అదేం లేదండి గవర్నమెంట్ జాబ్ కె ట్రై చేస్తుండు ఒకవేళ లక్కీలో తాగుళ్తే పర్లేదు లేకపోతే ప్రైవేట్ గా ఎక్కడైనా నా వీలును బట్టిన నా హ్మ్ సాల్ బట్ నాకు ఎలా ఇస్తే కంఫరటబుల్ బట్టి నేను చూసుకుంటా అండి ఇగ
అదే అండి కానీ ఏ సిటీ లో మనము చేసినా మనకు మంచిగా ఎక్కువ వస్తదండి. సాల్రీ
అవునండి కానీ సిటీస్ లో అంత రిస్క్ వద్దనేసి ఆలోచిస్తున్నానండి.
ఓ
హ్మ్
హ్మ్ మీరు మీది సిటీయా లేకపోతే విలేజా అండి.
నాదే విలేజ్ అంటే ఆ విలేజే అండి అంటే ఎక్కువ విలేజ్ కాదు ఎక్కువ సిటీ కాదు ఇంగ ఉంటాయ్ కదండి అట్లా
హ్మ్ మీరు ఇంకా రంజాన్ అయిపోయినాక ఈడ పి నీక్ ప్లాన్ అలా ఏమన్నా జేసుకుంటారా బయట పోవడం చేయడం
అహా లేదండి ఇంతకు ముందు అన్ని ప్లాన్స్ చేసుకునే వాళ్ళం.
ఆహ్.
కాకపోతే ఇప్పుడు మరి ఏం లేదు ప్లానింగ్ అనేది.
అవునా మళ్ళీ మేము ఎప్పుడైనా బోతామండి.
అవునా మరి ఇప్పుడేం ప్లాన్ చేశారండి ఇప్పుడేక్కడికెళ్ళాలీ.
ఇప్పుడైతే మన మా ఫ్యామిలీ ఈసారి గ్యాదర్ కావట్లేదండి.
ఔనా.
గ్యాదర్ ఐతే కంపల్సరీ పోయేవాళ్ళం. అవునా ఏస్. సరే గ్యాదర్ మేము ఓ పండగ తొందర ఒచ్చింది. సరిగ్గా పైసల్ లేవని ఇంక మేము ఈసారి ప్లాన్ చేసుకోలేదండి.
అవునా.
నెక్స్ట్ టైమ్ ఇంకా ఇంకోని. రోజుల్లో మంచిగుంటే ఎండాకాలం కదండి ఇప్పుడు బోయినా కూడా మనకు. ఆహ్ మళ్ళీ ఉడకపోతానుంటది ఎండ దెబ్బ తాకిద్ది కొంచెం చల్లబడినప్పుడు పొ. పోతే ఇంకా మంచిగా ఉంటదండి.
అవునండి ఎందుకంటే ఇప్పుడు ఎండలకి వెళ్లలేం చిన్న పిల్లల్నీ తీస్కో. నేను వెళ్ళాలంటే కొంచెం కష్టం కదండి ఇప్పుడు.
అవునండి అప్పడి వరకు మంచిగా ప్లాన్ చేస్క్. కుంటామండి మంచిగా మా వదినలు మా అక్కలు వాలందరు వస్తారండి. ఇలా గ్యాదర్ చేసుకుంటే ఈసారి ఈ టెన్త్ ఎగ్జామ్స్. ఒచ్చినయండి దాని వల్ల ఎవ్వరావట్లే.
అవునవునండి టెన్త్ ఎఫెక్ట్ వడ్డది ఈసారి.
ఉమ్ టెన్త్ ఎగ్జామ్స్ వచ్చినాయి ఎవ్వరారు ఈ మ ఈసారి వన్ మంత్ జరుగుత. ఉంది టెన్త్ ఎగ్జామ్స్.
అవునండి ఎగ్జామ్ ఎగ్జామ్కి గ్యాప్ వచ్చింది.
డేస్ ఫోర్ డేస్ గ్యాప్ ఒచ్చేసరికి మంత్ ఐతుందండి అసలు.
ఉమ్.
ఈ ఇంటే ఆ ఎగ్జామ్స్ వల్ల పిల్లలు భయపడి మేము రామంటున్నారు పండుగగూడా చేసుకోము అంటు
ఔనా.
ఉమ్ ఎక్కడ వాళ్ళు వాళ్ళే ఎక్కడ ఉంటున్నారో సిటీలో ఉన్న వాళ్ళు సిటీలోనే ఉంటున్నారు. విలేజ్ లో ఉన్న వాళ్ళు విలేజ్ లోనే ఉంటున్నారు.
ఉమ్.
పండగ అంతాట అంతా గ్యాదర్ అవ్వడం గదా.
ఔనౌను.
హలో.
ఆహ్ హలో చెప్పండి.
పండగంటేనే అందరు గ్యాదర్ అవ్వడం గదా.
ఔనౌనండి.
సరే అండి. మీ వ్య ఆహ్ మీ టైం నాకు కేటాయించినందుకు.